అ హలో
హలో ఆ బాగున్నా ఏం లేదు పడుకున్నా మా ఆయన మీకెందుకు కలల అత్తరు కళచ్చింటే చూసుకుంట చూసుకుంటలేదా పంపించి నెల రోజులు అయి మొన్న పెళ్లి రోజులు అసలు ఎవరు మా పెళ్లి రోజు గురించి అడిగడానికి అవునా నేను చు నాకు ఇంగిలి పీస్ చదిపియలే మా అయ ఆ
ఉన్నావ్ మ
చదువు వచ్చినోళ్లును చదువు రదు కాదు లోక జ్ఞానం చదువుకున్న నాకు చదువు వచ్చినట్టే లెక్క మాట పట్ అంటే నీకు జలుబు చేసిందో దగ్గు వర్షం పట్
ఆ అవునా మరి మీ ఆయన వచ్చి మరి మంచిగా ఉన్నావా అని అడుగుతాను మరి కళ్ళల కచ్చి ఫోన్ చేయపోయినా మరి మీ ఆయనకు చెతలేవా రోజు కో రోజు కోడిగుడ్లు అనుకుంటానుంట మరి మీ ఆయన
రోజు మా ఆయన కోడిగుడ్లు అనుకునేది నీకే ఏం తెలుతుంది అవునా ఆ ఆ అవునా అరే డోంట్ వర్రీ ఏం మీరు నేను లేకున్నా ఇంకా మంచిగా అనుకుంటా ఇంకా నెల రోజులు పోయినా పర్వాలదు అనుకుంటాడు ఆ లవ్వు లేదు పివ్వు లేదు మాకు మా వాళ్లే కదా ఇంక నిర్ణయించడు ఏం ఉన్నది అండ్ల లవ్వేమున్నది
వాలేన్
మా వాళ్ళంటే మా అత్త మా అత్తమామలు మా అమ్మ నాన్నలు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు మా మా మా గ్రామంలో మా క్యాస్ట్ వాళ్ళకు ఐదుగురు పెద్ద మనుషులు ఉంటారు ఐదుగురు పెద్ద మనుసు లు వాళ్ల ఐదుగురు పెద్ద మనసులు మాకు ఐదుగురు పెద్ద మనసులు పిల్లగాడి కింత పిల్లకింత ఎంత కట్నం ఇస్తారు ఏమి ఇస్తారు అని అన్ని మాట్లాడుకొని పెళ్లి చేసిండు ఆ పెళ్లి చేసినాక మేము వరంగల్ కి వచ్చినమ్
చిన్న
వరంగల్కి వరంగల్ కచ్చి మేము పండ్ల కోట హోల్ సేల్ ది బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము స్టార్ట్ చేసుకున్నాక పండ్లు అన్ని రకాలుగా బత్తాయి మామిడికాయ సంత
గెలలు అంగూర సేపులు అన్ని రకాలుగా ఐటెమ్స్ పండ్లు మా దగ్గర హోల్ సేల్ ది అన్నమాట పెద్దది లారీ లారీలు వస్తాయి అవును
ఆ
ఇక మా మా వారు అందరికి హోల్ సేల్ గా వస్తుది కాబట్టి ఇక అమ్ముతారు కదా చిల్లర అందరు కొనుకపోయేట వాళ్ళు అందరు వస్తారు కదా అయితే మాకెక్కడ నుంచి వెళ్ళి అంటే నాందేడు నార్కెట్ నుంచి వెెళ్ళి సంత లారీలు వస్తాయి ఆ ఇక్కడ వరంగల్ జిల్లా విలేజీల మొత్తం చుట్టుపక్క ఏరియాల బత్తాయి తోటలన్నీ బత్తాయి లారీలతోనే వస్తుంది ఇక్కడ గీసుగొండ మత్తపురం పెద్దాపురం తమక్ మా గ్రామం మాదర్స్ సైడు నాగేపల్లె అదంతా కొనామాకుల మతపురం గీసుగొండ పెద్దపురం అవన్నీ గ్రామాలు ఒక పది పదిహేను గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామములో అన్ని అరటి తోటలు పెడతారు అరటి గేలలు కూడా మాకి ఇట్టే వస్తాయి సంపాదించిళ అంటే మాకు ముగ్గురు ఆడబిడ్డలు మా ఆడబిడ్డల భర్తలు అందరిని మా మావయ్య తీసుకొచ్చి మాకాడ పెడితే ఇల్లరికం వచ్చిన ఇంగ అయితే వాళ్ళ అందరిని చాదుకుంటా మేము బతుకుంటా మేము ఒక వరంగల్లో ఒక ఇల్లు కట్టుకున్నాం ఒకటి ఇల్లు కట్టుకున్నాం మా మరదికి మాకు ఎనిమిది రూముల ఇల్లు కట్టుకుంటే మా మరదికి నాలుగు రూములు మాకు నాలుగు రూము లో ఆ తర్వాత ఒక కాడ వేయి గజాల ప్లాట్ కొనుక్కున్నాం ఒక కాడ కొనుక్కున్నాం రెండు దిక్కులో కొనుక్కున్నాం మూడో దిక్కులో కొనుకున్నాం ఏమైంది అనింటే బిజినెస్లా నష్టం వచ్చింది
ఆ
ఎంత వచ్చిందంటే డెబ్బై లక్షల నష్టం వచ్చింది డెబ్బై లక్షల నష్టం అంటే అంత అప్పుడు ఆ తుఫాన్లు ఆచ్చి రైళ్లు రైళ్లు కట్టల అన్నీ తెగిపోయి ఆ లారీలు వెళ్ళకుం ఆట ఇట అటచి పోయేటి పోకుండా ఆ ఈ ఆ రైల్ కట్టాలక్కడ తెగిన కడ లారీలన్నీ జమ అయి మొత్తం మురిగిపోయినాయి ప్లేస్ అటు ఢిల్లీకి వెళ్ళిన సరుకు కూడా అక్కడ కూడా తుఫానులు ఉంటే అక్కడ కూడా సరుకు మురిగిపోయింది
నా
మురిగిపోతే మా సేట్లు అందరు వరంగల్ మా సేట్లు ఎంత మంది అయితున్నారో అంతమంది ఫ్లైట్ల వెళ్ళి అక్కడిక వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతోని డబ్బులు ఇచ్చి పార పోయించి వచ్చిల్లు అక్కడ ఆ ఇక్కడ కూడా లారీల సర్కు సంత తీస్ పోయి ఒక బొందలు ఉంటాయి కదా చెరువుల దగ్గర అక్కడ పోపిచ్చి లారీలోళకి పైసలు ఇచ్చి ఇక మళ్ళా తర్వాత ఏం చేసినామ అంటే ఆసాంల అందరు ఉంటారు కదా సరుకు తెచ్చినోళ్ళు
సంబంధించి
ఆ కాదు ఊరికి సంబంధించిన వాళ్ళు గ్రామానికి సంబంధించిన వాళ్ళుందరూ తోటలు పడతారు కదా ఇట్లా వాళ్ళందరూ వాళ్ళందరూ మాకు తెస్తారు అనమాట మాకు తెస్తే మేము అమ్మీ పైసలు ఇయ్యాలే మాకు కమిషన్ వత్ వందకు పది రూపాలు కమిషన్ అప్పుడు ఇప్పుడు ఎక్కువయింది అయితే మాకు సరుకు పంపించే స్టేట్లు ఢిల్లీ ఉబియాన చండీగర్ ఆ
ఏమేం చేసారు మీ ఆయన మరి
ఇక మేము సపోట అరటి గేలలు అన్ని సేపులు అన్ని ఇక్కడ సేల్ అయ్యేది మా మామకు డెబ్బై ఎకరాల జమీందారు
దరేమైనయి
డెబ్బై ఎకరాల జమీందారు అయితే వాళ్ళ బిడ్డ కొడు వాళ్ళ బిడ్డ భర్తలు లంగలు తాగుబోతులు అయి వాళ్లను కొట్టుడు తిడతాంటే బిడ్డలందరికి ఇండ్లు కట్టిచ్చుడు పొలాలు కొనిచ్చడు ప్లాట్లు కొనిచ్చుడు మన్మరా పెళ్లిలు చేసుడు పెళ్లిలు చేసుడు పేరంటాలు చేసుడు అన్ని అమ్ముకున్నాడు అన్ని అమ్ముకుంటే మేము మా కొడుకులు కోడళ్లు అడిగితే అన్నారు మాకు మాకు నీకు మాకు సంబంధం లేదు నా నా సొంతంగా సంపాదించుకున్నా నా సంత ఇష్టంగా సంపాదించుకున్నా కాబట్టి నా ఇష్టపకారంగా నేను నమ్ముకుంటా మీరు పోతే మీరు లాయర్ దగ్గర పోల్లి కోర్టు దగ్గర పో అంటే మేము ఒక లాయర్ మాకు తెలిసిన వ్యక్తిని ఆలోచిస్తే ఆయనకు సొంత జీతం కదా ఆయన వాళ్ళ నాన సంపాదించిన ఆస్తి అయితే మీకు హక్కు ఉండు ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు దాంట్లో మీకు సంబంధం లేదు అని చెప్పిల్లు చెప్తే మేము వదిలేసినాము ఊకున్నాం ఇ ఊకున్నాక ఇక మా మామయ గంపెడు ఆస్తులన్ని అమ్ముకున్నాడు ఒక మా ఊర్లే ఒక బాయి ఒక పది ఎకరాల తోట ఒక ఇల్లు ఉన్నది గంతే వాళ్ళు తినేటియి నాకు పెడతారు ఆకుకూరరు పాలకూరరు అంటే ఏంటిది మము తురుకోళ్లమా ఇంకా మాంసం తినటనికి చికెన్ మటన్లకు టైం ఉంటదా ఆ టైం ప్రకారంగా తింటారు మా వాళ్ళు పూజలు పురస్కారాలు బాగా చేసుకుంటారు వాళ్ళకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి పూజలు చేసుకుంటారు వాళ్ళకు అవుపడి ఇలా మీ అప్యాయం ఇస్తనే కదా చేసుకునేది ఆ ఇచ్చిళు ఎంత ఇచ్చింటే దేవుడేమన్నా డబ్బులు కట్టలు కట్టి ఇస్తాడా చేతికి మనం చేసు సుకునే దాంట్లో పనులా మంచిగా ఆటంక లేకుండా అే సాఫగ పనులు జరగడానికి చేసుకునే ప పనిలా అభివృద్ధి చెందుతారు అంతేకాని దేవుడు ఏమన్నా కటలు గట్టి బంగారు నాణ్యాలు ఇస్తారా ఇయరు అట్లా ఇరు మనం చేసుకునే దాంట్లో ఆయన పాల్గొంటాడు పాల్గొని మనకు ఏ కష్టం లేకుంటడా అభివృద్ధి అయ్యేటట్టు చూస్తాడు అంతేకాని కట్టలు ఇస్తారు అద ఎవుడేమన్నా పని చేయకుండా వస్తాయా పని చేయకుండా ఏ మాన ఉండకియడువ మా మామయ్య ఏ సంవత్సరం అంటే రెండు వేల
అ నీకు ఆగలైతే ఒక మన మీ చిన్నలుు ఏం చేసిండు
ఆ చిన్నాలుడు ఎవడు ఎవరు లేడు పెద్దలు లేడు చిన్నాలులు లేడు
పేరు
సుసు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతాడు నేను ఎందుకు ఇస్తా నా దగ్గర ఇక్కడ ఉన్నాయి వ నాకిందుకు వాడు జాబ్ చేతే ఇతడు చదువుకున్నాక చేస్తాడు చదువుకున్నాక చేయకపోతే ఇగ లగ్గం చేస్తుడే తిరక దురకబటు చేసుకుంటే వాడు ఆ మే మా తాత సంపాదించింది లేదు మా ఆయన సంపాదించిందే ఉన్నది మా ఇష్టమే ఉంటది ఎందుకుండది
పో బీప్లేంది మరి పోయితిను మరి
రూల్ రూ ఉంటాను